బాన్నారండి ఆ నమస్తే అండి బాగున్నండి
బాగున్నాండి మీరేం చేస్తున్నారు
మేము ఇప్పుడే లంచ్ అయిందండి
ఇప్పుడ
ఆ ఇప్పుడు కొంచెం సెల్ హ్యాంగ్ అయిందండి సెల్ షాప్ కి వెళ్ళి
ఆహా
ఆ మెసేజ్లు చానా వచ్చేసినాయి వాట్సాప్ లో చూసుకోలేదు నేను చాలా వరకు ఎక్కువైపోయి హ్యాంగ్ అయిపోయి స్ట్రక్ అయిపోయింది
అలా కూడా అయిదా అండి
ఆ అవునండి నైట్ కాల్స్ మా బ్రదర్లతో మాట్లాడేసి పెట్టసాను చార్జింగ్ పెట్టాను
ఉం
ఆ తర్వాత అది ఇంగా ఆఫ్ లేదు ఆన్ లేదు ఛార్జింగ్ బట్ట ఛార్జింగ్ కదు అస్సలు చార్జింగ్ కూడా అంటే ఎలా అంటే మనం పిన్ను పెట్టినప్పుడు కొంచెం వేడిగాన్నా అవుతుంది కదా ఛార్జింగ్ పెట్టినప్పుడు
ఉం
అలా కూడా లేదు అస్సలు ఏం రెస్పాన్స్ ఉంటలేదు
ఉం
మళ్ళీ సెల్ షాప్ కి తీసుకువెళ్ళిన తర్వాత చూసి తే మళ్ళీ తను ఆన్ చేసాడు అమ్మ హ్యాంగ్ అయింది చాలా వరకు మెసేజ్లు గానీ ఫొటోస్ గాని ఉంటే డిలీట్ చెయ్యండి అని చెప్పాడు
అహో
ఇప్పుడు ఇళ అవన్నీ అవన్నీ మెసేజ్లన్నీ డిలీట్ చేసుకుంటూ వచ్చినను ఒక్కొక్కటి.
అంటే మీరు. ఫేజ్లు రాకుండా ఎక్కువ మెసేజ్ రాకుండా నెట్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి.
ఆ అంటే మనకూ. మాముూలుగా పెడుతూ ఉంటారు కదండి దేనికనా వర్క్ ప్రారంగా ఏమన్నా వస్తూ ఉంటాయి కదండి.
అవునవును.
మెసేజ్లన్నీ అలా చేస్తా కాని నెట్ ఆఫ్ చేస్తా కానీ నెట్ మనం. ఒకళ్ళ అవసరం వచ్చినప్పుడు ఆన్ చేసుకుంటాం కదా.
అప్పుడు మొత్తం ఒకదాని మీట ఒకటి వస్తనే ఉంటాయి. అవును అప్పుడు మళ్ళీ హ్యాంగ్ అవ అయ్యే అవకాశం ఉందా.
ఇప్పుడు ఎప్పుడు చూసుకొని డిలీట్ చేసుకుంటే మంచిది.
అ.
నేను అలా చూడలేదు అసలు డిలీట్ చేయలేదు నేను అలాగే పెట్టసాను సెల్. నేను జస్ట్ ఎలా అనుకున్నాన అంటే సెల్ ఏమన్నా పోయిందేమో అనుకున్నాను.
అయ్యో ఆ.
ఆ. మళ్ళ చూస్తే లేదు మళ్ళీ మళ్ళీ హాన్ అయిపోయింది దేవుని దయ వల్ల ఎట్లా కోట.
మీ పిల్లల్ని చూస్తారాడి ఫోను.
ఆ లేదండి నా సెల్ అయితేవ అస్సలు ఇవ్వను నేను.
మాములుగా చూస్తారా.
ఆ లేదు లేదు ఎంత వరకున్న గాని టీవీనే.
మా పిల్లలకి నేను ఒక్క టైం ఇస్తాను అన్నం తినేటప్పుడు ఇస్తాను అంతే. క మిగతా టైం లో ఏడ్చిన కింద పడి. దొర్లిన ఏం చేసినా ఫోన్ మాత్రం ఇవ్వను.
గాడే వాల్లక్. ఎలా అంటే అలవాట అయిపోతుంది బాగా.
అవును చాలా అలవాట అయిపోయింది ఇప్పుడు నేను తగ్గించాను చాలా వరకు తగ్గించాను. నా.
ఎలా అంటే మా పక్కన వాళ్ళు పిల్ల పిల్లోడు. దగ్గర దగ్గర ఇప్పుడు త్రీ ఇయర్ త్రీ అండ్ ఆఫ్ ఇయర్స్ ఆ అబ్బాయికి.
అ.
వానికి సెల్ సెల్లు ఇస్తేనే సెల్లులు ఇవ్వకపోతే ఏమిఏది ఉంటే అది ఇసిరేస. అంటాడు ఏదింటే వాళ్ళమ్మను కొట్టడము చేయడము. అబ్బాయి సెల్ లియ్యలేదని. ఇంకా తినడు కూడా ఆ సెల్లు ఇస్తే సెల్లులో. నే వాడు చూస్తూ ఉంటాడు అలాగే పడుకుంటాడు కూడా చూస్తూ అట్లే పడుకుంటాడంట.
ఆ మరి అంతలా ఇచ్చేసారా.
ఆ అమ్మాయి ఇంతకు.
ఊ.
వాళ్ళు ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లడు వాళ్ళు ముగ్గురు. ఓకే సెల్ ఉంది ముగ్గురు కుట్టుకుంటారు.
ఉ.
ఎట్లా అంటే. ఇంకా ఆడపిల్లలను కూడా ఇడు వీడు త్రీ అండ్ హాఫ్ ఇయర్ అయినా గానీ వాడు వాళ్ళను కొడతాడు ఆడపిల్లలను.
చిన్నపిల్లలె నెకుతారు కదా కొట్లాటలొ
చ చాలా వరకు గెట్టి నా కొడుకు వాడు
మ్
భలే అసలు ఏముంటది కట్టు ఉంటే కట్టే గెంట్య తీసుకొని లేదంటే మనం మజ్జిగా చిలుక్కుంటాం కదా మజ్జి కోవం అంటారు కదా
మ్
హఅది కూడా తీసుకొని కొట్టేవాడు వాడు ఆ ఆడపిల్లలు కూడా భయప పడి సెల్లు వానికి ఇచ్చేస్తారు నువ్వే తీసుకోపోరా అని ఉ
మరి ఏం చేశావు దెబ్బల్ దెబ్బలు ఎక్కడ తింతావనెసి ఈ ఫోన్ ఇచ్చేస్తే పోయిద్ది గా అనెసి ఇచ్చె సింటారు
అంటే అంగ వానికి ఎలా అంటే అది దెబ్బ తగులుతుంద ఎ ఎట్లా ఏంటి అనేది వానికి తెలిదు
ఉ
ఆ అట్లానే నేను అస్సలు హు సెల్లు ఇవ్వాలం
నేను చె నేనైతే చెల్లు అడిగితే వ వాత పె తనని భయపెడతాము
అంతే అంతే అండి ఎందుకంటే ఇప్పుడు అలవాటుయిందంటే రేపొద్దు హు మ్
ఫోన్ ఇవ్వను ఆడుకుంటే ఆడుకోండి ల్య పోతే పుస్తకాలు తీసుకొని కూర్చోండి ఫోన్ మాత్రం ఇవ్వను ఫోన్ తీసుకుంటే వాత వేసేస్తాను మీకంతా
నొ అంతె అంతె
అంతె ఇంకా భయపడి ఫోన్ జోలికి రారు
ఆ ఇప్పుడు నుంచే కొంచెం వాళ్ళుకు అలవాటు తప్పు పోయిందంటే రేపు పొద్దు అడగరు వాళ్ళు
అ
ఇంగ లేదంటే అదే మైండ్ సెట్ లో సెల్ లో మనం చిన్న చిన్న
తినేటప్పుడు మనం కంపల్సరీగా ఇవ్వాలి
ము
అన్నం తినేస్ అంత సేపు తీసుకుంటారు
ము
తర్వాత ఇచ్చేయిడంటే ఇచ్చేసి మళ్ళీ ఆడుకుంటారు అ దానిలో ఏమి ఇబ్బంది ఉండదు. మ్యమ్
అట్లాదెప్
అ ఆ పని జెస్తారు అన్నం తినె ఎంతసేపు ఇవంఅమ్మా అంటారు సరే అని ఇస్తానుఅన్నం తినగానే తీసేసుకుంటాను
మ్ హు
ఈ మీ పిల్లలు ఎంత అయిపోయింది ఇబ్బంది
వాళ్ళు వచ్చేసి వావ్ త్రీ ఇయర్స్ ఉంటాయండి బాబుకు హలో హలో హలో వినిపిస్తుదా సిస్టర్ మీకు హలో
నా అనిపిస్తుందా హలో
హలో హలో సిస్టర్
వినిపిస్తుందా?
హలో ఆ ఇప్పుడు వినిపిస్తుంది సిస్ట ముందు వినిపించలేదు. త్రీ ఇయర్స్ బాబు అండి. ఆహా అ నేను అది కట్ చేయకుండా హలో హలో అంటున్నాను.
మ్
హలో వినిపిస్తుంది కదా అండి!
ఆ బానే వినిపిస్తుంది చెప్పండి.
అ ఆ చెప్పండి.
ఏంటన్ జాబ? ఇంట్లోనే ఉంటారా?
లేదండి నేను మాముూలుగా జా వర్క్ ఫ్రమ్ జాబ్స్ ఏమనా పడినప్పుడు చేసుకుంటూ ఉంటాను.
మ్హు
మీరు?
అంటే నేను హౌస్ వైఫే అండి ఏదైన వర్క్ ఫోన్ లో చేసే వర్క్ ఏమన్న ఉంటే చూసుకుంటాను.
ఆ సేమ్ నేను అంతే అండి. బయటికంటె ఎక్కడికి వెళ్ళము. ఏదన్న ఫోన్ లో వర్క్ వస్తే గనుక, ఏదన్నా వచ్చినప్పుడు చూసుకొని చేస్తూ ఉంటాను.
ఎంత చదువుకున్నారండి మీరు?
నేను ఇంటర్ అయిపోయిందండి.
మ్హు టూ ఇయర్స్ అయిపోయిందా! నేను టెన్త్ అండి టెన్త్ చదివాను
మ్ వన్ ఇయర్ అయిపోయింది.
నేను టెన్ట్.
ఆ హ ఓకే అండి ఇంగా ఏమన్న మాట్లాడదామ?
ఈ రోజు వంట ఏం చేశారు?
ఈ రోజు వంట వచ్చేసి పచ్చిమిరకాయల పచ్చడి అంటారండి. కొబ్బెర అంటే పచ్చి కొబ్బెర వేసి పచ్చడి
మ్మ్
ఆ ప్లస్ రసమండి. ఇంక ఉల్లగడ్డ చిప్స్ ఆల్రెడీ ఉన్నాయి.
మ్ అహా ఆ ఆ పచ్చడి మళ్ళీ రసం అంటే కలుపు రెండు కలుపుకునేవేగా నంచుకోడానికి ఏంట అని
ఆ నలుచుకోడానికి అదండి ఉల్లగడ్డ చిప్స్
మ్
మీరు
మేము ఈరోజు దోసకాయి మల్లీ పాయస
దోసకాయ పప్ప రస పచ్చడ అండి?
కూర దోసకాయ కూర
దోసకాయ కూర ఆహా అంటే దోసకాయ కూర అన్ అంటే రకరకాలుగా ఉంటాయి కదండి దోసకాయ ఎల్లో కలర్ దోసకాయా ఆ అదే ఎల్లో కలర్ ఉండే దోసకాయ
అవునవును
ఆహా మేం చెయ మేము ఇక్కడ ఎవరం చేయమండి అలా
ఊ
దోసకాయ కర్రీ పచ్చడి చేస్తామండి మేము ఇంకా దోసకాయ కర్రీ చేయము
ఆ
మళ్ళీ దీంట్లో పప్పులో వేస్తాము
మ్
పప్పులో వేస్తాము ప్లస్సూ సాంబారు చేస్తాము
ఆ
పచ్చడి చేస్తాము
కర్రీ అయితే ఎప్పుడు చేయలేదు
కర్రీ కూడా బానే ఉండిద్ది దోసకాయలో మునక్ కాయ వేసి కర్రి చే
ఆహా ఏమో ట్రై చేయాలండి ఈసారి
ఒకసారి ట్రై చేయండి ఎప్పుడన్నా చికెన్ కు
మార్కెట్ కు వెళ్ళినప్పుడు ట్రై చేయాలి తీసుకొని వచ్చినప్పుడు
చికెన్ ములక్కాయ్ తిన్నారండి
ఇంకా అండి తిన్ మీరు తిన్నారా
ఆ నేను తిన్నాను చాలా చాలా మా పిన్ని చేస్తారు బా
తిన్నార అండి మీరు
తిన్నానండి
మ్
ఇంకా అండి ఏమన్నా మాట్లాడదామా ఇంగా ఏం మాట్లాడదామండి
ఆ సెప్పండి
హలో ఆ ఇంకా ఏం మాట్లాడదామండి
మీరే చెప్పాలండి ఏమన్న
ఏం లేదండి ఇంకా మీరూ ఓకే టెన్ మినిట్స్ అయిందండి మీరు చేస్తారా
ఓకేనండి
ఆ చేయ్యడి
అ
ఉ